హలో
హాయ్ అండి వినిపిస్తుందా
హా వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరకనే ఉన్నాం మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇందాకే తినేసి ఇంకా అలా కూర్చున్న పైనకు వచ్చి కూర్చున్న మీరు
అవునండి నేను కూడా సేమ్ ఉర్కనే అలా వచ్చి ఉరికే ఇందాకే తినేసేసి కూర్చున్నామండి
ఏం తిన్నారు
అన్నం పుదీనా చట్నీ తీన్నానండి
అవునా మీకు ఇష్టమా పుదినా చట్నీ
పర్లేదండి ఒక రకంగా తప్పదు కాబట్టి ఇంగ ఇంట్లో అమ్ము కొడుతది కాబట్టి తిన్న
అయ్యో మన మీఊ ఎలా ఆ నేను పప్పు తిన్నానండి పప్పు వైట్ రైస్
ఆహా అవునులేండి
ఆ వన్ ఓ క్లాకే పెట్టుకొని వచ్చుకున్నాం పైకి రూమ్లోకి తినాలంటే ఇంగ నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట ఇంగ సరేలే ఇగా ఎప్పటికైనా తినాల్సిందే గదా మన కోసం మళ్లీ సపరేట్గా రాదు గదా అనేసి ఇగా తినేసి వచ్చేసింగ
ఆ బానే ఉందాండి
ఆ బాగుండే అండి ఈరోజు పర్లే కొంచెం బాగుండే పప్పు బాగానే చేస్తారండి పప్పును సాంబారు పర్లే బాగానే చేస్తారు వేరేటివి తీనాలాంటేనే బేజారు అయితది ఇంకా
అయినా మీకే మేలండి పప్పు ఈజీగా అన్నీ చేస్తారు మాకైతే ఓన్లీ వన్ అన్నం సాంబార్ రేస్ ఉంటది నేను అప్పుడు పీజీలో ఉన్నప్పుడు
ఆహా ఓకే
ఇంకా ఏమీ లేకుండే ఓన్లీ అన్నం అంబర్ అన్నం సాంబార్ రోజు అదే
ఫేమస్ ఫేమస్ సాంబార్ ఇక్కడ యాక్చువల్గా నేను కంపెనీకి వెళ్తున్నప్పుడు అది ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాకి ట్రైనింగ్ ఉండిన్దండి కొత్త ప్రాసెస్కి ట్రైనింగ్ ఉండే అనమాట ట్రైనింగ్ ఉంటే ఆయన ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తు వేరే స్టేట్ నుంచి మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట అయిన ఐ లవ్ సాంబార్ ఐ లవ్ సాంబార్ ఐ షుట్ ట్రై అంటే ఖచ్చితంగా ట్రై చేయాలి ట్రై చేయాలి అని చెప్ చెప్పేసి ఫుల్ అంటుండే వచ్చాడనమాట ఇంకా మనకి ఆన్లైన్ల అంతా ఎక్కట్లేదు అని చెప్పేసి ఇంగా మనకి ఇక్కడికి ఆఫ్లైన్ వచ్చారు చెప్పడానికి పాపం ఆయనను పీజీలో పెట్టా పెట్టారు ఒక వన్ వీక్ తిన్నాడు రే మీకు ఇష్టమా ఆయనకి తెలుగు రాదు ఓన్లీ హిందీ ఇంగ్లీష్ వస్తది మీకు నచ్చితే నచ్చిందా సార్ ఇప్పుడు మీరు తింటారా అంటే ఆయనకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి అమ్మో నాకొద్దమ్మ నాకొద్దు ఇంకా అప్పుడేదో తెల్వక చెప్పిందని ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు అస్సలు నాకొద్దు అంటున్నారు తెలుసా
అదే చూడండి రియాలిటీ అట్ల ఉంటది
నేను అనుకుంటు నేను ఫస్ట్లో ఆయన చెప్పినప్పుడు ఈ లేనింటబ్బ విచ్చి చిత్రంగా అందరు బిర్యానీ చికెన్ ఇష్టం అంటే సాంబార్ అంటున్నాడు అనుకున్నా వచ్చాక పాపం అర్ధం అయ్యిందన్నమాట రియాలిటింగా తనకి
అదే కదండి అసలు ఇంత ఈ ఇదిగా రోజు రోజు అదే అదే అంటే ఇంత కష్టం అసలు
మరి ఫీజులేమో అంతంత కట్టించుకుంటరు
ఆవ అదే గదండి
ఎత్తుకుంటే సాంబార్ అండి ఇంగ వేరే వంటకాల్ రావన్పిస్తది ఇప్పుడు మనకి ఒక ఫుడ్ టు ఎన్కచ్చినా కూడా డైలీ డైలీ డైలీ అదె చేస్తాంటే మనం ఇగ సచ్చిపోదండి టేస్ట్ సచ్చిపోతది ఇంట్రెస్ట్ కూడా పోతుంద్ దాన్పైన
ఇప్పుడు దాంట్లో ఏంత వెరైటీ ఏష్ చేషినా కూడా అది సాంబారే లాస్ట్కి ఆ సాంబార్ ని ఎలా దిన్టరింగ
అదే కదా వాళ్ళక్ అర్థం కాదే అది
అదే కదా కానీ కష్టం అండి సాంబార్ దిన్డం
అవునండి సాంబార్ అయినా వేరే ఏ కర్రీ అయినా కూడా సేమ్ డైలీ రొటీన్ పెడ్తుంటే మనం తిన్లేం అన్మాట ఇంకా
కష్టం కానీ బెంగళూరులొ కొంచం ఫుడుక్ చాలా కష్టం
అవునండి అవును బాన్గ్ళూరు కష్టమే ఇది తెలన్గ్ క చి తెలంగ్ తమిళ్నాడుకెల్ త అక్కడ గూడా అంతే అండి ఆ ఫుడ్ దిన్లేం ఏదో ఇట్లా కంపేర్ చేసుకుంటే తమిళ్నాడు కన్నా మనకి కర్ణాటక అంటేనే కొంచెం బెట్ టరు బాన్గ్లూర్లో ఫుడ్డే కొంచెం బెటర్ అన్పిస్తది
హాఈ మధ్యన కొన్ని మన ఫుడ్ రాయల్సీమ ఫుడ్ అ అవన్నీ దొరుక్తునయ్ కాబట్టి అదిఏదో అడ్జస్ట్ కావచ్చు
ఇవి బిర్యానీస్ అయితే అద్వానం అండి బాబు బెంగ్ళూర్ క్లాసులొ హా ఎంత ఎంతేంత రేట్ ఇట్ల పెట్టినా కూడా మంచిగ్నే ఉండవు ఏదో కొన్ని బాగున్నాయంట ఏదో మనీస్ బిర్యానీ ఒకటి మేగనాస్ బిర్యానీ హస్కోటె బిర్యానీ బాగుంటదంట
తిన్నాను మనీస్ బిర్యానీ ఎక్సలెంట్ ఉంటది చాలా
ఆ అదే అవి మూడు బావున్టాయ్ అని విన్నన్ నేన్ కుడా ఒక టూ వీక్స్ బ్యాక్ ఏమో తిన్ననన్మాట అదేదో ఇప్పుడు ఆఫర్ నడిచింది దీంట్లో ఆ మనీస్ బిర్యాని ఆ ఐపీఎల్ ఆఫర్ అన్ చెప్పేసి టూ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీని వన్ టెన్ కిచ్చారున్ వన్ టెన్ వన్ ట్వన్ టీయొ అబ్బా అది ఆ ఇది మేమ్ ఆర్డర్ పెట్టలేదు మా సర్ ఆర్డర్ పెటింటే మా కోలిగ్ అయ్న షేర్ చేసుకున్నామ అంతె చాలా బాగుండె పీసెస్ కూడా వర్తండి మంచిగా కబాబ్ ఇచ్చి ఎగ్ ఇచ్చి బాగ్ ఇచ్చిండ్రి
నేను అప్పుడు బిఎస్ చేయ్మంటరో పీజీలో ఉన్నప్పుడు నేను ఆల్ ఆల్మోస్ట్ ఇంగ బియాణినే తిందాం రండి ఇంకా వేరేది ఏది దిన్లే అన్తెలె నాకంత బాగుండె
హమ్ అదే దాన్కి బ్రాండ్ కూడ బాగుందండి అది మరీస్ బిర్యానీకును మెగనాస్ నేను ట్రై చేయ్లేదు బట్ బావున్టుందంటారు హస్కట్టే బిర్యానీ కూడా బావ్టుందంట
కంపరింగ్ ఇప్పుడు మనీష్ తిన్నా నేను ఒక్కసారి తిన్నా హాస్ కంపరింగ్ మనీష్ అయితే ఇదే చాలా బాగుంటదన్పిస్తది నాకి
తర్వాత దొన్నే బిర్యానీ కూడా బావున్టుందన్ టరు నేనైతే అవేం ట్రై చేయ్లేదు ఎక్కడండి యాడ ట్రై చేస్ వచ్చేది నేను ఏదైనా ఆర్డర్ పెడదామని ఓపెన్ జెస్తా ఇప్పుడు ఓపెన్ జేషి గంట సేప్ స్క్రోల్ చేస్ మూసుకొని మళ్ళి పోయి పిజి ఫుడ్ తింటా తెల్సా ఎంత కాస్ట్ ఉంటుందవన్నీ మాకి మొన్న బిర్యానీకి ఒక్కటే జీఎస్టీసు అంత కంటే ఎక్కువ దాన్ని మళ్ళీ ఏదో ఒక ట్రెడిషనల్గా ఆ అది ఏం టరు యాడ్ చేయాలన్నమాట కాంబో రైతా ఇంత ఇంత డబ్బులు కోక్ ఇవంతా ఇవే పెద్ద బొక్క మనకి మళ్ళా అవి కూడా బొక్క పెడతారు
అదే కదా
అదే కదా మళ్ళా తింటామా అంతా అంటే లేదు అదే మనం బాగా ఫుడ్డీస్ అయితే బాగ తినే వాళ్ళం అయితేనా ఆ పోనీలె ఆర్డర్ పెట్టేసుకుందాం తినేస్తాం అయిపోజేస్తాంలే అనుకోవచ్చు తినేదే అంతంత మాత్రమూ ఇంకోటి అవునువును బాగా అయిపోజేస్తారు నాకు మనలాంటి వాళ్ళకి ఏంట అంటే కళ్ళు కావాలంటే మనకు పోట్టు అవుతాయ్ చాలు వద్దు ఎక్కువైపోయిందని హింటిస్తదనిమాట
హజ ఆశాన్
మా అమ్మ అదే అంటది నీకు కళ్ళు కావలంటై కడుపు పోద్దిన్టదిలే అని చెప్పేసి అంటదేప్పుడు
సేమ్ మా అమ్మ గుడా ఆశి పిల్లకి పెట్టుకుంటది గాని తిందు అని
ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ మా టీం లీడర్ అని ఒక ఆమె ఉండా ఆమె వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టింది
ఆహా
వాళ్ళ మమ్మీ కోసం ఆర్డర్ పెట్టినప్పుడు స్విగ్గిలో ఆర్డర్ పెట్టింది వాళ్ళ మమ్మీ వచ్చేస్ వాళ్ళ పిన్ని వాళ్ళింటిదగ్గరకి ఎల్లింది బై మిస్టేక్ గా వీళ్ వీళ్ళ వీళ్ళ మమ్మీ లొకషన్కి పెట్టసింది అనమాట ఆర్డరు పెట్టేసింది మనకి స్విగ్గి తెల్సు కదా ఇంగది పేమెంట్ చేసేస్తా ఆన్లైన్ పేమెంట్ చేస్తాము సరేలే అనేసి త ఆమే ఇంగా జస్ట్ ఆర్డర్ అయినక ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే ఆమె కాల్ చేసి ఇట్లా లేదు క్యాన్సిల్ చేయండని అంటే లేదు ఎంత్ ఎయిట్ హండ్రెడాండ్ నైంటీ ఫైవ్ రూ పిస్ తెల్స వన్ రూపీ కూడా రిఫ ఫండ్ రాలేదు వన్ రూపీ రిఫండ్ రాలేదు ఆమె అడుగుతుంది లేదు నేను మిస్టేక్గ ఇలా చేశాను అట్లీస్ట్ లొకేషన్ అయినా చేంజ్ చేయండి లేకపోతే ఫుడ్ అయిన క్యాన్సిల్ చేయండి అంటే ఆమె అసలు ఒప్పుకొనే ఒప్పుకో సర్వీస్ చేస్ కదా వాళ్ళు లేదు లేదండి అవ్వదండి అవ్వదండి అని చెప్తున్నారు అసలేంత స్కామ్ అండది హాఫ్ అమౌంటన్నా ఇయ్యాలి కదా ఫుల్ వద్దు హాఫ్ అయిన ఇవచ్చు కదా
నేను కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి చూసినం మా ఫ్రెండ్ వాళ్ళక్క తను ఈ సండే రోజు బిర్యానీ పెట్ తింది మాట ఆర్ ఎన్ ఆర్ బిర్యాని అది చాలా కాస్ట్లీ కానీ టేస్
కానీ ఫేస్ట్ కూడా బాగుంటది ఆయా ఆమె ఉండసి బై మిస్టేగా ఏదో
ఇది ఏమంటరు వేరే దానికి అడ్రస్కి పెట్టింది అది ఇక్కడ్నుంచ్ టి వన్ అవర్ డిస్టెన్స్ అనమాట
మాట అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆటోమేటిక్గా పడిపోయింది తను పెట్టలేదం ఆ
పడిపోయింది అది రీఫండ్ లేదు అక్కడ ఏమంటే ఆఫీస్ దగ్గర సెక్యూరిటీకి ఇచ్చిన అట్లన్న వేరే వాళ్ళన్నా తిన్నార్
ఆ అదీ ఈమె అడిగింది సరే మాకు రాకపోయినా పర్లేదు ఎవరైనా ఉంటారు కదా బ బయట రోడ్ సైడ్ వాళ్ళకి కన్న ఇచ్చేసేయండి మేము తినకపోయినా వాళ్ళకన్నా యూజ్ అవుతుందంటే అలా కూడా ఇవ్వం మేము అంటున్నారు వాళ్ళు అట్లా అన్నా ఇస్తే ఒక అదే కదా అలా అన్నా ఇస్తే అన్నా బెటర్ కదండి పాపం ఆమె రిక్వెస్ట్ చేస్తుంది సరే ఆమె ఏమంటుంది ఫుల్ ఇంగా ఇంగ్లీష్లో ఫుల్ ఫైయర్ అయిపోయింది సరే నాకవషరం లేధ్ దు ఎవ ఆ మీకవషరం లేదు నాకవషరం లేదు ఎవరికో ఒకరికి ఇచ్చేసేయండి అది ఎవరికో ఒకరికి ఇస్ స్తే మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతాను లేకపోతే బాగుండదని చెప్పేసి ఫుల్ ఫైర్ అయిందనమాట మేయిల్ చేసింది కాల్ చేసింది ఇంక నువ్ రెస్ స్పాన్స్ ఎందుకు రెస్పాండ్ అవుతారండి ఇలా ఎంతమంది పాపం ఇలా మిస్టేక్స్ అయితు ఉంటాయి ఆ హాఫ్ అన్న రీఫండ్ పడితే ఓ సర్లే ఏమన్నా అనుకోవొచ్చు ఫుల్ అమౌంట్ ఎయిట్ హండ్రెడన్ నైన్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ వేస్టే కదండి థౌజండ్ రూపీస్ వేస్ట్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎప్పుడూ ఆమె లంచ్ బాక్స్ తెస్ బాక్స్ తెస్తది ఇంగ ఆ రోజు తెలేదు అనమాట సర్లే అని చెప్ ప్పేసి వేరే అతనితో అక్కడ వర్క్ చేసే తనితోనే కొలిక్ తోనే సర్లే అని చెప్పేసి ఇక్కడ దగ్గరి కదనేసి ఇంక హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళింది అనమాట జస్ట్ ఇట్లా రౌండ్ అంతే అండి రౌండ్ సర్కిల్ అంతే ఆడ పోలీస్ పట్టుకున్నరు ఫై హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఆమె అయితే అంతకు ముందు రోజు ఫైవ్ హండ్రెడు నెక్స్ట్ డే ఏమ ఏమో నైన్ హండ్రెడ్ బొక్క ఫుల్ బొక్క నేను ఒచ్చేసి ఏంటి మీరు మీరు సంపాదిచ్చేదంతా ఈడనే పోతది ఇంగ మీకేం మిగులుతది నేను
ఆదే గదా
చిత్రం చూడండి అసలు జస్ట్ ఇక్కడ నుంచి మా ఆ కంపెనీ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఆ వాళ్ళు బైక్ లో ఎళ్ళారు ముందర పర్సన్ హెల్మెట్ పెట్టుకున్నరు వెనకల్ పర్సన్ పెట్టుకోలేదు ఫైవ్ హండ్రెడ్ కథమ్
ఓహ్ ఇద్దురు పెట్టుకోపోయింటే థౌజండ్
అదే గదా నాకైతే ఆశ్చర్యం అనిపిచ్చే ఏమున్నారాా బాబు మాట్లాడండి ఉండొచ్చు కదా మీకు ఒస్తది కదా లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడట్లేదు అంటె ఫుల్ ఎండ ఉంది వాళ్ళతో మాట్లాడి ఎందుకు అనిపిచ్చుకోవాలని జెప్పేసి ఇచ్చేసి ఒచ్చేసినామంట
హా మీ ట్లీస్ట్ ఎట్లా మాట్లాడిన గుడా ఇంగ వాళ్ళు వినరు అయినా మన ఇట్లా ఆంధ్ర వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి చాలా తేడా అండీ
ఆ బట్ వాళ్ళు కనడా వాళ్ళని వాళ్ళు ఇక్కడ వాళ్ళని అదేనె చెప్తుంది లాంగ్వేజ్ వస్తది కదా మాట్ డొచ్చు కదా అని అంటే అ లేదు మాట్లాడలేదు ఇంగ ఆమె ఇంగ నీకే నీ కర్మలె అనుకొని నే గమ్మునయిపోతి
అదే గదా
ఉమ్ సరే అండి మరి అయితే ఆ ఫిక్స్ అయిపాయ ఎందుకు అనిపిచ్చుకోవాలన్నట్ ట్టు ఇంకా కామ్ అయిపోయారు అనమాట సరే అండి మరి బాయ్